హాయ్ రా బాగున్నా నువ్వు బాగున్నావా,
ఆ మంచిగా ఉన్నా ఇప్పుడే ఇగా మ్ వాష్రూమ్ పోయి అది వాటర్ వత్తలే మా కాడ మొత్తం ప్రాబ్లమ్ అయిపోయింది. ఆ ఉండే హాస్టెల్ కూడా వాటర్ ఇస్తలేదు ఇడా కూడా వస్తలేదు,
ఓకే ఎట్లా ఉంది వాతావరణం
బానే ఉంది. ఎండలే ఎండ తగింది కదా కొంచెం పర్లేదు, అక్క
ఉ వర్షం పడుతుందా,
పడ్డది పడుతనే ఉంది రెం రోజు విడిచి రోజు మంచి చినుకులు పడుతున్నాయి ఆ ఒక రోజు విడిచి రోజు పడుతానే ఉంన్నయి చినుకులు పడుతున్నాయి ఒసారి కొంచెం మంచిగానే పడుతుంది, ఆ వాతావరణం చల్లగా ఉంటుంది.
మళ్ళీ ఎప్పుడువచ్చేది,
ఆ మళ్ళీ ఇప్పట్లో కాదుక్క మళ్ళా క్రిస్మస్ అప్పుడు ఇస్తే వస్తాం
క్రిస్మసా
ఆ క్రిస్మస్ అప్పుడు వింటర్ వెకేషన్ అని ఉంటది. ఆ అప్పటి వరకుండదు మధ్యలో దస తరవాకి అంటే టైమ్ టేబుల్ లేదు మాకు మాకు ఇట్లా షెడ్యూల్ ఇస్తారు ఒకటి ఆ ఏమేమి ఉంటాయ అని ఒక సరి సరికిల అని అందులో లేదు మరి అ ఇప్పటి వరకి ఒక్క ఫైవ్ డేస్ లేవు కానీ హాలిడేస్ ఇస్తారో లేవుదో తెలిదు,
ఓకే
ఆ అంతా వీళ్ళ చేతులో ఉంటది హాలిడేస్
అదే అదేలే ఇకా మద్యల ఇ ఏ ఫెస్టివల్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా ఏమున్నా రావా
లేను రా
మ్యరేజ్ ఉంది కదా ఎట్లా మరి
ఆ మ్యారేజ్ ఉంటే ఒకవేళ ర అప్పుడు నేను నేను ఏమని చెప్పిన అంటే మామయ్యకి, ఆ వద్దు ఇప్పుడే నేను ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ తర్వాత పె కండి మా ఫస్ట్ సేమ్ కదా ఇబ్బంద అయితది అడిగిన పంపరు ముందు వచ్చే మంత్ ఫిఫ్త్ త్రీ మంత్స్ తర్వాత అన్ని చెప్పారా,
అవును ఇప్పుడు ఏమాన్నారు గంత మూర్తన్నావ్,
ఆహా ఎవరన్నారు,
ఇప్పుడు లేవనేసి
ఉహు
వచ్చింది మరి కన్ఫామ్ కాదో ఇంకా ఫిక్స్ కాలేదు,
అయితే ఈ మనే మా ఈ వదిననే కదా ఆ అన్నయకి చూసినామా ఆ మళ్ల మొన్న నేను అన్నయ్యతో ఎగ్జామ్ ఫీజ్ కట్టించుకుంటుంటే ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే అన్నయ్య నన్ను కాన్ఫిడెన్స్ లో పెట్టిండు
ఓకే
నేను అన్నయ మాట్లాడుకుంటుంటే అప్పుడు ఏం చేస్తున్నారా ఆ నా బాగున్నావా అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ బాగున్నాను అన్న ఏంచేస్తూరు అంటే ఎగ్జామ్ ఫీజు కడుతున్న, సున్నం నేను అన్నయ్య డిస్టబన్స్ చేస్తున్నారు మొత్తం అందర్లో గుర్చోని బని అయితలేదు ఎంతసేపటి నుంచో అని చెప్పేసి నేను అరుస్ అన్ అన్ అని అంటే ఎగ్జామ్ అ ఇ ఎప్పుడు అంటే నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఉన్నాయ్ ఎగ్జామ్స్ అనంటే మరీ పెళ్ళి కెట్లా పెళ్ళికి రావా అన్ చెప్పేసి అంటే అదేంటి మీరు తర్వాత వెట్కోండి పెళ్ళి అనని చెప్పేశి అన్న ఆ చూద్దామని అన్నారు
ఓకేలే
ఆ ఇంక ఏం జేస్సున్నరు ఏం కూర
పప్పుదా
పప్పు ఆ మా సొరకాయ్ అస్సల్ బాలేదు అన్నం ఈరోజు లావు లావుగున్నది
ఊ
హు
ఇంకెంటక్క బా ఉన్నర త్లలు బుడ్డిగాడు ఏం జేస్సున్నా ఆ ఆ ఇంకా అన్నయేందొ అన్నయ్య ఉన్నడా అండి హలో హలో హలో హలో
హలో
హలో అక్క అన్నయ్ ఉన్నాడా అక్కడే
ఏమైందే
హలొ కిన్నన్నయ్ ఉన్నాడా ఆక్కడే
ఉన్నాడు రా ఎక్కడున్నా దొ ఉన్నాడు ఉన్నాడు
ఆ ఖమ్మంలోనే ఉన్నాడు గదా
అవునవు ఉన్నడు
ఆ ఆ ఎ మధ్యలో వస్తా అన్నాడే ఇక్కడో వన్ మంత్ ఒచ్చీ ఆ మళ్ళ చూసుకొని వోతా అన్నడు
ఏమోనే ఇగ బిజీ బిజీ ఇప్పుడు అన్నయ్య
వాళ్ళు గూడా ఇబ్బంది వెడుతున్నారట ఆఫీస్ ల, అంటే ఈయన సైన్ ఇన్ అయ్యి సైన్ అవుట్ అవుతున్నా. దేగాని వర్కిన్ అనిపిస్తలేదు అని చెప్పేసి అంటున్నారట
గదే అదే అయితుంది ఎళ్తా హైదరాబాద్ ఎళ్తా అన్నడు మరి ఎప్పుడు ఎళ్తరో దెల్వదు
అంటే వాళ్ళు ఒక డేట్ జెప్తే ఎళ్తా అని అన్నడు
అదేలే
ఆ
ఊ ఎట్లుంది వర్క్
ఆ మాది ఇప్పుడు క్లాసెసే అక్క, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతా మళ్ళీ. హాస్పిటల్ వెళ్తాం ఆవచ్చు అది గూడా హాఫ్ డేనే హాఫ్ హాస్పిటల్ లో మీతా మళ్ళీ క్లాసెస్ మెడికల్ కాలేజ్ లో క్లాసెస్ అక్కడ అయిపోయిన తర్వాత వన్ వన్ అవర్ టూ అవర్సో ఉంటది మెడికల్ క కాలేజ్ లో అ తవత మళ్ళ అక్కడ నుంచి ఇక్కడికి వస్తాం నర్సింగ్ కాలేజ్ లోకొచ్చి మళ్ళీ ఇక్కడ క్లాసెస్ వి
హూమ్ గదేలే
ఇగా సారీ సారీయే తీసుకుటవా ఏంటి ఏమన్నా ఫెస్టివల్స్ కయినా ఎప్పుడు డ్రస్ ఏ ఏసుకుంటావుగా
ఇప్పుడు కూడా లంగా వొనినేని చూద్దాం అనుకుంటున్న
మ్మ్
అది ఫేయిర్వల్ కి మాత్రమే ఇప్పుడు ఏమన్నా కాలేజీ లో కో ఇట్లా ఉంటాది కదా అందరు శారీ కట్టుకోవాలి ఆ అందరు సారి కట్టుకోవాలి
ఉను
అప్పుడు మాత్రమే కట్టుకుంటా ఇంక అప్పుడే ఇది కొనుక్కున్న ఇంత టైమ్ లో మాములే
అంతేలే
అ చూస్తున్నా ఇంగావళ్ అక్క
అమ్మోళ్ళకి ఫోన్ చేస్తాన్నవా
ఆ చేత్తాన్న సాయంత్రం చేసి మాట్లాడుతా అసలు రోజు మా దగ్గర ఫోన్ ఉండదు
మ్మ్
కుంటారు ఈ రోజు ఆ ఈ రోజు అడగలేదు మేము ఇవ్వలేదు నేను కూడా రోజు వాళ్ళు ఎట్లాగో తీసుకుంటారు కదా అని హాస్టల్ లో పెట్టి ష్టాక్స్
మ్మ్
అయితే అయితే ఇంగా ఈ రోజేమి తీసు తీసుకొచ్చిన తీసుకొచ్చి అడిగితే ఇద్దాములే అని అనుకున్నా ఇగ అడగలేదు అందరు మాల్ మా బాగ్ లలోనే పెట్టుకున్నా
అదేలే
ఉన
ఎట్లుంది వాతావరణం అయితే అంత మంచిగే ఉందిగా
ఆ అంత మంచిగానే ఉన్నది అక్క పర్లేదు
ఉనా ఏ డిస్టబెన్స్ లేవు గా
అ లేవక్క అసలీ ఇది ఆ చాన ప్రశాంతం ఇడకు వచ్చిన తరువాత ప్రశాంతత
ఎంతొ మంచిగా లేవు బాధలు ఏమ్
ఆ
మ్మ్
ఇదొకటే బాధ లేదు సాయంత్రం వారికి ఫోర్ థర్టీ ఫైవ్ అయితాది అక్క
ఇప్పు లేదా అన్నావు కదా టూ కన్నావ్ కదా టూ వరకు అన్నావు కదా
ఆ క్లాస్ కి ఇప్పుడు టూకి పోవాలి ఇప్పుడు వాష్ రూమ్ కి వచ్చినా నేను
ఓకే
వాష్ రూమ్ కి పొయి ఇగ పొవాలి వెన్నెలా వాటర్ వాస్తలేవా
కంప్లైంట్ చే
ఆ తెలుసు వాళ్ళకి
ఉను నెయినే వాటర్ వాటర్ లేకపోతే ఇబ్బంది కదా
అవును ప్రైవేట్ హాస్టల్స్ లో అంతే ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది ఇప్పుడు కాలేజీ లో వాళ్ళ లైన్ మ్యాన్ వచ్చిండ మరి నిన్న ఏం చేసిండొ
ఓకే
ఆ హాస్టల్లో ఏమో ట్యాంకర్లు తెప్పిస్తున్నారు ఒకటి అయితే రెండు వేల ఐదు వందలు ఇగా వాళ్ళు ఏం చేస్ తున్నారు తె తెచ్చిన ఒకటయంకర్ పొద్దున ఒకటి వస్తది సాయంత్రం ఒకటి వస్తది మోటర్ వెయటం వాళ్ళు ఒక రెండు సార్లు వేస్తారు పొద్దున ఒకసారి వేస్తారు. నైట్ అయిపోతే అ నీళ్ళు అయిపోతే ఇంగ అంతే ఇక, నైట్ ఒకసారి ఈవనింగ్ మేము వెల్ తర్వాత ఒకసారి. ఇస్తారు
ఊ హు
ఏ ఇప్పుడు పోయిన సర్లాగా అంటే ఇగ అప్పట్లాగా ఇబ్బంది ఫుల్ ఇబ్బంది అవుతుంది అంటే బట్టలు ఉతుక్కకోవడానికి కదా అదే గదా మేము ఏం చేస్తున్నాం మళ్ళా మధ్యలో మోటర్ నీళ్ళు అయిపోతాయి కదా అందరు వచ్చి ఒ ఒక్కసారి వదలంగానే అందరు పడుతా ఉంటారు కదా బకెట్లు బకెట్లు నింపుకొని లోపల్ రూమ్ లో పెట్టుకొని అవసరమైనప్పుడు టాయిలెట్ పిల్లలున్నాప్పుడు అప్పుడు తీసుకొన్పోత
బ్బా బ్బా బ్బా బ్బాఏన్ ఎన్ని కష్టాలు
ఆ ఏమంటున్నాడిప్ పది రోజులు ఒడ్చుకోండి అన్ని ఎందుకంటే, భూమిలో నీళ్ళు తక్కువైనాయ్ గ్రౌండ్ వాటర్ చక్క అయిపోయినాయి.
ఊ
అని చెప్పేసి అంటడు ఏం చేస్
అంతే ఇగ తప్పదు కాదా కొన్ని కొన్నిసార్లు వస్తాయి అట్లాంటి పరిస్థితులు
ఆ ఇగ మారి గోరమయిపో పోతమ్ మేము మీరె డబ్బులు కట్టించు ఆ అక్క
మళ్ళీ రావాలని అంటే ఎట్ల నువ్ వచ్చేది ట్రైన్ కా
ఆ ట్రైన్ కే అక్కయ్య
మంచిగా ఎంజాయ్గా ఉంటాది కావచ్చు ట్రైన్ జర్నీ
అస్సలు కాదు మంచిగ అంటే ఆ ఆ విండో సీట్ వస్తానే మంచి ఉంటది విండో సీట్ రాకపోతే లేదు ఆ మళ్ళొటి ట్రైన్ జర్నీలో మళ్ళ నెట్ రాధాక్క
హు హు హు
ఈగ అదొక ఏడ్పోస్తది ఆ అంతే కద్ ఏన్ని గంటెలు ఉత్తిగ గుర్చోవాలంటే ఏం కూర్చుంటాం అక్క
అంతే కదా
ఉ
కొంత తప్పదు కదా నాకు నా వరకే అదే బాగుంటు ది అంటే సీట్ దొరుకుతే
ఆ నేను బుక్ చేసుకుంటా ముంది బుక్ చేసుకు కుంట ఒకవేళ వస్తున్నానంటే ఇంగా ఏదో ఒక మూవీ డౌన్లోడ్ చేసుకుంటా
ఊ
ఒకరొండుముళ్ డౌన్లోడ్ చేసుకొని నెట్ తో యూజ్ ఉండదు కద ఇగా
హు
ముందే డౌన్ లోడ్ చేసుకని పోయి చూస్త
అంటే పక్కా ప్లాన్ తో వస్తావాన్నమాట
ఆ
ప్యాన్ లేకపోతే అసలు బాగోదు కావచ్చు సరే రా మరి
ఆ సరే అక్క నేను కూడా వాషరూమ్ వెళ్తున్నా మీ దగ్గరకి వచ్చి ఆ సరే అక్క బాయ్